హ్
హలో అండి.
అంటే నేను టాస్క్ సబ్మిట్ చేసేసాను. నాకు కాల్ రిసీవ్ చేసుకోవడం అవుతుందా లేదా అని ఒక చిన్న ఆలోచన వచ్చింది. అందుకనే చేయ ఉన్నాం
అవునా వస్తాయ్ వస్తాయిలే అయితే
ఉమ్ థర్టీ కాల్స్ అయిపోయేంత వరకు వస్తాయని అనుకుంటున్నాను ఇప్పటికి ఎన్ని కాల్స్ అయ్యాయో కూడా తెలీదు మీవి ఎన్నయ్యాయో తెలుసుకోవచ్చా
మావి మేము చేసినవయితే పన్నెం పన్నెండు అయ్యాయి
అందులో ఎన్ని కట్ అయ్యాయి
అందులో ఒక నాలుగైనా కట్ అయ్యి ఉంటాయి త్వరగా
ఉమ్ ఇంకా నుంచి కాల్స్ కాట్ కోండి ఒక ఐదారు కట్టయి ఉంటాయి
ఉమ్
ఉమ్ అలా కట్ అయితే మనకి డబ్బులు రావు కదా
అవును అసలురావా
ఉహు ఏమి రావు
ఉహు
కాల్ కట్ అయినా కాల్ లిఫ్ట్ చేయకపోయినా అలాంటివన్నీ ఉంటాయి కదా అక్కో మీరు చూసుకుంటే జీరో లేదా ఇన్ని సెకండ్స్ థర్టీ ఫైవ్ సెకండ్స్ అలా పడుతుంది కదా మధ్యలో కట్ అయిపోయిన వాటికి ఆరు వందలు దాటి ఏవైతే సెకండ్స్ ఉండవు అదన్నీ మనకి డబ్బులు రావాల అనుకో వాళ్ళు చూసి నెట్వర్క్ ఇష్యూ వల్ల కట్ అయిపోతే వేస్తామ అన్నట్టుగా అన్నారు కానీ నాకు దానిపైన నమ్మకాలు లేవు మీరేం చేస్తున్నారో తెలుసుకోవచ్చా
ఏం చేయట్లేదు ఇప్పుడే నా తలను నా హెడ్డును బెడ్డు మీద వేశాను
ఉహూ అలాగే అలాగే మీరు ఈ వేసవికాలంలో ఎక్కడైనా పని చేయడానికి వెళ్ళాలని అనుకుంటున్నారా లేదా ఏదన్నా నేర్చుకోవడానికి వెళ్ళాలని
నాకు అయితే ఇంట్లో ఇలాగే తల కిందకి పెట్టి కాలు పైకెత్తి పడుకోవాలని అనిపిస్తుంది లేదా మా కుటుంబంతో సమయం సమయం మా కుటుంబంతో స గడపాలని అనిపిస్తుంది
ఇంటికి వెళ్ళవలసింది కదా ఇప్పుడు ఈ సెలవుల్లో ఇంటికి వెళ్లాల్సింది కదా అంటున్నా శని ఆదివారాల సెలవుల్లో
కానీ ఇంట్లో మా చెల్లెలు ఉండదు అందువలననే నేను వెళ్ళలేదు మా తమ్ముడు ఉంటారు అతను నన్ను చాలా విసిగిస్తాడు భయపెడుతాడు
భయపెడతాడా ఇది చాలా ఆసక్తిగా ఉంది విండానికి
ఆసక్తిగా ఉంటది భరించడానికి నాకు చాలా బాధాకరంగా ఉంటది
నిజంగానే బుడ్డి బుడ్డి పిల్లలే ఎక్కువగా బెదిరిస్తారు అంటే మనకన్నా చిన్న పిల్లలని అది
నిజమే అది మనం వాళ్ళ మీద పెద్దవాళ్ళు చిన్నవాళ్ళను జాలితో చూస్తారు కానీ చిన్నవాళ్ళు అలాగేం చెయ్యరు
ం చేసినా పర్లేదండి
మీరు మీ ఇంట్లో పెద్దవారా చిన్నవారా
నేను చిన్నవాల న ఇది చెప్తే అడే జరుగుతుంది నేను అరి చేేస్తానుందనీ ఇక్కడ నన్న ఎవరు అరవకూడదు అరిస్తే ఏడ్చేస్తా ఏ ఇమోషనల్ బ్లక్మెయిల్ నా గురించి నాకే చెప్తున్నారు
అవును
ఈ మధ్య కాలంలో ఒకసారి జరిగిన అంతే అనుకోకుండా మా చిుట్టాలు తె
అనుకోలేదు నా ప్రవర్తనలో అంత తేడా వచ్చిందని ఇంతకు ముందుే నకు ఏదైనా అంటే పడేదాన్ని అరిస్తే అరిపించుకునేదాన్ని అ చిన్నగా గొరుక్కునేదాన్ని కానీ ఇప్పుడు వాళ్ళు ఒకటికి రెడు సార్న్నాదానే అంట తెరిినను ఇ రటి పైన ్యాంక్ వాచర్ కోసం తెసుకుంటారు కదా వాళ్ళు అలా నేను తిరిగి మా ఇంట్లో వాళ్ళపైన విరుచికు పడిపోయాను
హ
అక్కడ ఉన్నంత సేపు నాకేమిీ అనిపించలేదు తర్వాత వచ్చి కూర్చొని ఆలోచిస్తుంటే అవును కదా నేను ఎందుకు అంత ఎక్కువగా రియాక్ట్ అయిపోయాను కాసేపు కామ్గా ఉంటే ఆ ఉన్న నాలుగు రోజులు మంచిగా ఉండేదేమో కదా అనకట నీల్ మేము మంచి మనసుున్న మనుషులవండి తక్కకు చిన్నవాళ్ళం కాబట్టి కొంచం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది అ కాదు కాదు ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలం కూడా కాదు గత రెండు రోజుల క్రితం జరిగిన స చెప్తాను ఒకతను రెండు సంవత్సరాలంద జైలుక వెళ్ళారు మన ఇండియన్ గవర్నమెంట్ రెండు సంవత్సరాలు అనికి ఎందుకు రిలీజ్ చేసిందో తెలీదు అతను రిలీజ్ అయ్యి ఎక్కువ రోజులు కూడా కాలేదు రిలీజ్ అయ్యాడు వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఏదో ఉంటే ఒక పదహారేళ్ళ అబ్బాయి ఆ ఫంక్షన్ కి వచ్చారంట
ఆ
అక్కడ ఉన్న ఆ పదహారేళ్ళ అబ్బాయి ఈ జైలు నుంచి పెట్టుకొచ్చిన అతను ఈయ ఒక రకంగా బంధుమిత్రులే అవుతారంట ఆ అబ్బాయి బండి మీద వె ంటే ఒక చుట్ తీసుకొని అతన్ని తలపైన కొట్టి కింద పాడేసి అదే సతితో అతని బుర్ర బద్దలు కొట్టి లోపలున్న మెదడు బయటి వచ్చాక దాని చేతి తీసుకుంటూ ఆ రక్తాన్ని వే డుకుని తగసి క్రూరంగా ప్రవర్తించారు ఇదంతా వీడియోలో రికార్డ్ చేశారు అతను అలా కొడుతున్నప్పుడు రాళ్లుు తీసుకొని మనుషుని మనుషులందరూ అతని పుట్టారు అయినా అసలు కదలకుండా అలానే ప్రవర్తిస్తూ ఉండేసరికి అంటే ఎవరు అలాంటి వ్యక్తులు ఉంటారు అలా చేస్తారు అలాగుంటారు అట్ల చెక్ చేసినవా నిప్పుని చూసి అతనంతా అంతా తాగేసి వెళ్ళిపోతుంటే అందరు పరుగేతిచి పట్టుకొని కొట్టి పోలీసోలకు అప్ప జెప్పారు అతను చూస్తేనే వెన్నులో వనుకు పుడుతుంది ఇంత క్రూరమైన మనుషులు ఉన్నారు మనుషులు ఇలాంటి మంచోళ్ళు కాదండి
ఆ వీడియో ఉంటే మాకు కొంచెం
ఆ ఇప్పుడే పంపేశాను చూడండి
ఆ చూస్తాను చూస్తాను లేండి
చాలా అంటే చ నాకు చాలా భయం వేసింది ఎలాంటి
ఉ
టుంది ఇగ లేదా పై లో వున్నా
మీరుస్థిరంగా మీరు స్థిరంగా ఒక మరుస్థి రంగా ఒక ప్రాంతంలో కూర్చోండి నాకు
ఒక్క ప్రదేశంలోనే ఉన్నాను ఇంచి కూడా కదలలేదు
నేను కూడా కదట్లేదు ఎందుకు
అయితే సిగ్నల్స్ కదులుతుంటాయి
అహ్హ్ అవునండి అవునులేండి నిజమే
ఎంత క్రూరమైన మనుషులున్నారు మనుషుల్ని మనుషులు మధ్య అది అంతా కొన్ని వేల కిలోమీటర్ల అవు తలో ఉన్నాయి కానీ ఇది మన భారతదేశంలో జరిగిందంటే ఓ మై గాడ్ దేవుడా అంతరించుకోవడానికి దగ్గరగా ఉన్న సూచనలని చెప్పచ్చు
ఊ మనిషికి మనిషె మిత్ శత్రువు
ఆ మీకు ఏమైనా మసీద్ లో ఇచ్చే హజా వినిపిస్తుందా